ఎస్న్నారు ర
నన్న ఏంటి ఎత్తల ఇవప్ప అన్నాకక్కదా
సాయంత్రం మళ్ళా ఇంకేమన్నా స్పెషల్ ఉందా
నయితే ఏం లేదు అన్నీటి పిల్లే మీ పొతున్న ఏం ఏదు
ఆ దద్దోజినం పులిహోర సేమయా పయసం
అమ్మా అమ్మగాదు గదుదు పొటాటో పాయసం పులిహోర చేశారు
ఓకే నేను పులిహోర ఎలా చేస్తానో చెప్పనా నా మా స్టై లో నేను చేసిన ప్రసాదాలు
చెప్పండి
పులిహోర ఏంటంటే ఫస్ట్ రైస్ వండుకుంటాం కదా వండుకున్న కొంచెం పలుగ్గానే వండుకోవాలి వండుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కొంచెం చల్లార్చినాక లెమన్స్ దానికి ఫుడ్ క్వాలిటీకిి తగ్గట్టుగా ఒక టూ లెమన్స్ కలుపుకోవాలి సాల్ట్ కొంచెం ఒక స్పూను ఆయిల్ కలిపేసుకొని పెట్టుకోవాలి ఓకే
అ
తర్వాత తాలింపులో అన్నిీ కూడా పప్పులు అంటే పల్లీలు ఓకే తర్వాత అవాలు జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా పచ్చిమిర్చి హాఫ్ కి కట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు
ఆ
తర్వాత పచ్చి శనగపప్పు ఇంగువ మినపప్పు అన్ని పక్కా పెట్టుకో కోవాలి అదొకటి అదొకటి పక్కపక్కకి ఆ తర్వాత పోపులు ఫస్ట్ ఇవి పల్లీలు కొంచెం లేట్ అవుతుది వేగడం పల్లీలు వేసేయాలి ఏవైతే లేట్గా ఎగుతాయో అవి ఫస్ట్ వేసేస్తాం ఓకే అవన్న ఒక దాని తర్వాత ఒకటి వేసినాక అవి పప్పులు అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాం అత్రవాత టర్మరిక్ అంటే పసుపు వేసేస్తాం తర్వాత కొంచెం ఇంగువా వేసేస్తాం అంతే ఇంకా అవన్నీ వేసిన తర్వాత లాస్ట్ కి కరివేపాకు
అ
ఫ్లేవర్ కదా సో నేను ఏం చేస్తానంటే అల్లం తురుగు వేస్తాను దాంట్లో
అల్లం బాగుంటాదాని
ఉ బాగుంటది అంటే దాని ఫ్లేవర్ బాగుంటది ట్రై చేయడి నేనైతే ఎప్పుడు అట్లానే చేసుకుంటాను లెమన్ రైస్
ఆ
మీరు ఎలా చేస్తారు మీ స్టైల్ లో
మేము పెట్టి పన్నకి తింత పన్ను పెడతాం కుర్ద ఆ
ఉ
ఉన్ తిన్ తప్ప నాన్పెట్టాలి తవత్త అదే మీరు చెప్పారు కదా పప్పులు ఎయితంగా గులు జీడి పప్పులు కూదితే బాదం కూడ ఎత్తం ఎతి తాడింపు పెట్టెసి అన్నం ఉన్ని కుంటం తుపేటి కాల్పేటి అయిపోయి పోయాదా అంటే నేనెప్పుడు తెయలేదు మా అమ్మ చెత్తది
ఆ అంతేలేండి ఇంకా మెల్లిగా అన్నం వండుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ పులుస్ బదులు మీరు చింతపండు నానబెట్టుకొని పులుసు అనేది కొంచెం పిసికి పెట్టుకొని పక్కకి వంచుకోవాలి వాటరు
అవును అవును
ఏందంటే పోపు లో కాకుండా డైరెక్ట్ ముంద ఉడికించాలి అది లిక్విడ్ ఉడికించిన
ఆ తాలింపు వేసినవన్నీ కలిపేస్తారు అంతే దానికి దీనికి ఇదే తేడా
అవునా అలాగ ఇట్ట ఇతు అది
ఉమ్ అంటే దేని ఫ్లేవర్ దానికే ఉంటుంది లేండి
ఆ నాకు కాయ కన్న తింట పన్ను బాగుంటది మీకు
ఆ నాకు ఎక్కువ రాగిజావ ఇష్టం అమ్మా రాగిజావ వెరై టీగా చేస్తాను కదా నేను అది నాకు చాలా ఇష్టం హెల్తీ ఫుడ్ అండ్ వడ గారెవి ఇష్టం
ఆ
గార ఇష్టం చికెన్ బిర్యానీ ఇష్టం మటన్
చికెన్ బిర్యానీ ఎలా చెత్తరు
ఏంటమ్మ
చికెన్ బిర్యానీ చెత్తర ఎప్పుడైనా
చికెన్ బిర్యానీ నేను ఎలా అంటే ఫస్ట్ మాములుగానే ఆ మాములుగానే పోపేసేసుకొని కూర లాగానే చేసేసుకుంటాను ఫ్రై లాగా చేసి ఆ పక్కకు పెట్టేసుకో టాను పెట్టుకున్న తర్వాత బగారా అన్నంలాగా చేస్తాను
ఉ
అన్నం చేసేసుకొని చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఒక ఫై టెన్ మినిట్ లో బగార అన్నం అయిపోతుందనగా ఆ ఫ్రైడ్ కూరని ఆ అన్నం మీద వేసుకుంటాను
ఉ
త పెట్టేస్తాను లెమన్స్ పిండేస్తాను ఇంకా ఆ యొక్క వేడికి అవాపరేట్ అయ్యి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కిందకి దిగుతుంది ఆ మసాలాలు అవన్నీ
అవును
కొంచెం అంటే బయట అంత హోటల్లో అంత కాకపోయినా ఇంకా అవి ఇవి వేస్తారు కదా హోటల్ లో ఫ్లేవర్స్ కోసం నేను మరి అంతా ఎక్కువగా వేయ్యను సింపుల్ గా చేస్తాను అనమాట
ఆ
ఎట్లా చేస్తారు
ఆ ననుక్కత అది చికెన్ ఫైడ్ చికెన్ ఫైడ్ తీతాను ఆ
ఆ
మునుూ గంత మును కెన్ ఉప్పుతో కడుక్కుని
ఆ
గంత మున్న అల్లం పెట్టు పట్టుపు ఉప్పు కాదం
ఉ అవి ఇంకా మామూలుగా వేసుకోవటమే కదా
అవన్నీ పెరుగు అవన్నీ తలపెట్టి హఫ్ వన్ అవర్ పీడి పెట్టాం హలో అవి పెట్టుకుని ఇంకా అన్నం పక్కన పెట్టుకుంటాం కుక్కర్ల్లో నూనె వేసుుకుంటాం అన్నంలో
ఆ
చె ఎన్న కంటే అన్నం ముట్టాగా అవ్వకుండా పోది పోదిగా ఉంటంది పతది ఆ
అట్లా కూడా చేసుకోవచ్చు పోపులో బగారాన్నం చేసేటప్పుడు నెయ్యి వేసి కుంటే ఇంకా అన్నము మెతుకు మెతుకు అంటుకోదు ఆయిల్ వేసుకున్నా కూడా అంటుకోదు
ఆ
ఇప్పుడు పులిహరకి ఎట్లాగా అన్నం వండుకుంటాము అలానే ఒక స్పూన్ ఆయిల్ గాని ఒక స్పూను గీ గాని బగార రాన్నం అే ఒక రెండు మూడు స్పూన్ లేసు కోవచ్చు ఆ యొక్క నూనె హాఫ్ క్వాంటిటీ గి హాఫ్ క్వాంటిటీ వేస్ కుంటే ఇవన్నీ మస్ మసాలా దిన్సులు అవన్నీ వేయించుకోవాలి కదా బిర్యానీ ఆకులా చెక్కాల మంగం ఇలాచి జాజ్పత్ర అనాసా
అవన్నీ అన్నంలో వట్టెట్టి పెట్టెత్తన్నాం అప్పన్నం త యిపోయింత వా టకెన్ ఫవ్
అ అంతే
బయటెట్టి ఆళ్ళన్న మిట్టెటెట్టి కత్ట్టెపుడం పెడతాం
అంతే
అంతే అయిపోయింది
ఉ అలా చేసి పెట్టుకోవడమే అనమాట ఓకే అ దానికి కాంబినేషను పేరుకి పచ్చడి చేసుకోవచ్చు
అ
ఉ కూర అంటే కూర సపరేట్ చేసుకోవచ్చు సూప్ సూప్గా చేసుకోవాలి కదా
అవున అవును
కాంబినేషన్ కి తినడానికి బాగుంటది కదా ఇంకా మీర ఏం చేస్త గరు ఇంకేం స్పెషల్స్ వస్తాయి
ఇంకా ఎగ్ పైడెస్ చేచం
ఎలా చేస్తారు మీరు
ఆ ముందు ఎక్కు విడిగా కొట్టుకుని ఉప్పు కాడం గదం మటడ కల్పేకుని పెనం మీద ముక్కలు ముక్కలుగా వేపుకుంటాం
మ్
అంటే బౌనీ కలర్ కక్కున్నా గోల్డెన్ కలర్ అయి ఇటు
అవునా
ఎస్కున్ తవాత విడి ఆ పొప్పేట్లో తీర్చేతం ఎగ్ కర్రీ తిచిన్ తవత తాదిగ్ పొడి ఉంటాయ్ కదా
హ్మ్
అవాడు దీల్కల్ల తద మాతడ కూదితే త మాతడ కూదై ఎట్కోచు
మ్ అవును మ్ బావుంటది
అన్నం ఎట్టేటీ కల్పెట్టిన్ తవత మళ్ళీ ఎగ్కొట్టం కదా విడిగా అది కూడా కల్పెట్టి లాటు కొటి మీడ కా కాడ్ రెపాకు మున్దు ఎయాలి లాటు కొట్టి మీడ ఎట్టి టవ్ చేసుకుంటే మ్ బావుంటది
మ్ హుహు అయితే నేను ఇంకొక వెరైటీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఒక మూడు నాలుగు ఉడకబెట్టుకోవాలి ఓకే హాఫ్ కట్ చేయాలి హాఫ్ హాఫ్ కట్ చేసేసి ఫస్టు పెంక మీద పెంక గాని ఏమన్నా నాన్ స్టిక్ ఉంటాయి కదా కడాయిలు దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసినాక ఈ హాఫ్ బాయిల్డ్ ఉంటది కదా ఒకటి ఒకటి బెట్టేసి అలా బోర్ల ఇచ్చకుండా మామూలుగా నిలువుగా పెట్టాలి ఓకే ఎల్లో కనబడేటట్లు
మ్
తో ఒక టూ త్రీ ఎగ్స్ కొట్టేసి ఆమ్లెట్ లాగా ఆమ్లెట్ కి ఎలా కలుపుకుంటామో అలాగా వేరే దాంట్లో గిన్నెలో షేక్ చేయ్యాలి
మ్
చేసినాక బాయిల్డ్ ఎగ్ హాఫ్ అట్లా పెడతాం కదా ఎల్లో కనబడేటట్టు ఆయిల్ పె ట్టి ఉంచుతాం గదా దాని మీద ఆమ్లెట్ కు పోసినట్టు పోసేయాలి
ఓకే
మనకి ఎప్పుడన్నా అన్నం తినబుద్ధి కాదు ఏం కాదు కద ఎల్లిపాయ కారం లాగా అట్లాగా కామినే షన్ ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చు ఇలానే సేమ్ ఆమ్లెట్ లాగానే సేమ్ ముందు వెనక తిప్పేసుకోవాలి
ఓకే మ్యామ్
దాని మీద కొంచెం మిరియాల్ పెప్పర్ పొడి కారంము ఉప్పు ఆల్రెడీ మనం ఆమ్లెట్ దాంట్లో వేస్తాం కదా లాస్ట్ కి ఇవి కొత్తిమీర కవేపాకు కూడా గార్నిష్ చేసి లైట్ గా జల్లుకోవాలి
ఓకే థ్యాంక్ యూ మ్యామ్
మ్మ్ చాలా బాగుంటది ట్రై చెయ్య్ బాయ్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ